ఏండి బాన్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
మ్ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి
ఆ నమ్ను కనీద అండి ఇ చెపల ఫ్రెండ్ తో మాట్లాడా అ
ఇంకేంటండి విశేషాలు
విశేష అలా ఏం లేదంటే ఆలోచిస్తా ఉన్నా ఏమవుతుంది ఆ చెప్పడి
మేము ఈ మధ్య కొంచెం ఖాళీగా ఉన్నాం అన్నమాట ఆ ప్ సిరీస్ అంటే పోయినసారి అది హార్ట్ బీట్ అని
ఆ నను వ చుసా నను వజ
చాలా బాగు చాలా బాగుందండి ఆ వెబ్ సిరీస్ లో ఇంకా వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరుూ
నేను కూడా వెయిట్ చేస్తాను అవునండి ఎప్పుడే చదువు ఏమో
హ ఆ ఇంకా ఖాళీగా ఉంటాము ఈ మధ్య ఇంకా ఇంటికి వెళ్ళినక కాగాదికి మామ ఫ్రెం కొరియన్ డ్రామోస్ ప్రిపేర్ చేస్త ఇందండి అవి చూద్దాం అనుకుంటు స
ఆ చూడండి బని ఉంటాయి వెబ్ సిరీస్ టూ సీజన్స్ ఉంది కదండి ఇది హార్ట్ హార్ట్ బీట్
అవును ఆ టూ సీజన్స్ కూడా ఆయితే పోయినాడి
నాకేమనిపించిందండి ఒ ఒక్క సీజన్ లో హండ్రెడ్ అనుకుంటా కదా
ఆ అవును హండ్రెడ్ హండ్రెడ్ కానీ ఎట్ల అయిపోయినాయో అయిపోయినాయి ఇప్పుడు ఒక సీజన్ చూ స్తాం అనుకో నెక్స్ట్ సీజన్ కి ఏం జరుగుతుంది జరుగుతుంది
ఆ నాకు ఎక్కడ లాగింగ్ అనే అనిపించట్లా
సేమ్ నాక్ కూడా
హ్మ్ దాంట్లో రీనా అయ్యో పేర్లు మచ్చిపోనానే రీనా అంకల్ బి కినా
రది రీనా వాళ్ళు క్యారెక్టర్స్ బాగున్నయ్ ఎ తర్వాత ఇంకా రీనా వాళ్ళ ఫాదర్ రీనా వాళ్ళ ఫాదర్ పేరు విజయ్
ఆ హీరో పేరు అర్జున్ ఆ
ఆ అర్జున్
హ్మ్
అయినా రీనా దాంట్లో అంటే ఆ వెబ్ సిరీస్ ద్వారా వాళ్ళ అమ్మ కూతురు ఆ ప్రేమ ఎంత దూరం దాకా తీసుకెళ్తుంది అనే చూపిస్ న్నారు కదండి
ఆ అవునండి బానే ఉంటుంది
దాంట్లో ప్రతి ఒక్క సీను అంతా బావున్నాయండి ను చెప్పు చాలా బాగా నచ్చింది హ్మ్ అంతే సిరీస్ చాలా తక్కువ అండి చిన్నప్పటి నుంచి నేను చూసేది ముందయిత్ అయితే బ్యాక్ బెంచెస్ అని ఒక్కట్ జూస్ అంతే
ఓహో ఆహ అది చూడలేదండి
ఆ అది చాలా బావుందింది అది హ్మ్ అయిపోయాక ఇంకా ఇదే ఇ పా
ఔనా నేనేమేంమ్ చేశానంటే సాఫ్ట్వేర్ డెవలప్ పశూషన్ ముక్కు సిరి వాల్లది చుసాం ఇంకోటి షన్నుది సూర్యవశు సార్
ఆ
ఆ బానే ఉన్నయ్ పర్లేదు అప్పుడు కరోనా టైమ్ లో చూసానండి వే
ఆ అంతేలే ఉమ్ అప్పుడైతే ఇంకా ఎగ్జామ్స్ ఉంటాయో ఉండవు ఉంటాయో ఉండవుో అన్న డౌట్స్ తో చదివినమ్ మేమైతే
అ ఇద్ కాదు ఏ ఉండవులేనిసారి ఇంకోసారి భయం అయితది
అంటే కా హా అంటే కరోనా కదా ఇంకా అసలు పెట్టరే పెట్టరు అనేసి మాకు ఇంకా అర్థమయిపోయి అంటే మళ్ళీ కొన్నిసార్లు చదువుతాము భయమేసి అదిే కొన్నిసార్ల్ ఎమ్ సదువుతాలే అహ్ ఎగ్జామ్స్ ఏడా ఉండవ్ లే అన్నట్టు అయిపోయింది కరోనా కోస్
ఉమ్ అవున నేను సేమ్ అట్లానే చేసినా చనాా బోర్ కొటింది నాకైతే
చాలా అండి అసలయితే అవును
ఎవరు అందరు అందరూ ఒకరికి ఒకరు మాట్లాడుకోవడానికి కూడా భయపడతాన్నారు అప్పుడు
ఆ అదే కదా
ఆ ఎవరిఇండ్లలో వాళ్ళు
ఆ
ఉమ్ మీక్ అండ్ ఎప్పుడేమన్న సిటమ్స్ కానీ ఉ న్నాయా
ఉమ్ హా డిసీజెసా
అ అప్పుడు కరోనా టైమ్ లో ఏమన్నా కరోనా సిమ్
ఆహా అలాంటివి ఏం లేదండి అంటే ఫస్ట్ డోస్ అవి యేశినారు క అంటే కరోనా రాకోకుండా ఆ మీరు వేసుకున్నారు
ఫస్ట్ డోస్ సెకండ్ అయిపోయింది థర్డ్ వేళే
అవునా సెకండ్ కూడా వేసుకున్నారా మీరు అంటే మేము ఒకటే ఏ పని
ఆహా మర్ వీళ్ చానా ఎక్కువ
ఎక్కువ అవి సిటీస్ లో ఎక్కువై స్ప్రెడ్ అవుతా ఉంది
నాకు కూడా సేమ్ అంతే మీ రిలేటివ్స్ అలా ఏమారు కని ఏమన్నా అయిందా
ఇక్కడ అయితే ఏం కాలేదండి
అనా మావులు ఒకరేమో చనిపినారు
అవునా కోనా పస్తతో కోనాతో
కరోనాతో
ఆహా
అ
మాసడ అయితే ఫీవర్ వల్ల ఆ అది మరియితే ఎంతవరకు హల్పోయమో తెలీదు కానీ ఫీవర్ అని చనిపోయారుంట ఉ
ఇందువల ఏడి అప్పుడు చైనా వాళ్ళు సృ సృష్టించినారని
ఆ అదే ఇప్పుడు మన ఇండియాకి చైనా మన ఇండియాకి క చైనా ఒక శత్రు శత్రువు లాగా కదా
ఆ అవును కొంచెం ఉంది ఇప్పుడు ప్రెసెంట్ వార జరుగుతుంది కదా ఇరాన్ ఇజయల్ ఎట్ంది
అవున అవునును ఆహా లేదు దండి తెలీదు అంటే జస్ట్ బాగా జరుగుతున్నాయని తెలుసు
కాస్ రేట్ ఎక్కువ అయిపోయిందంట పెట్రోల్
అదే బెంగళూరు లో ఇప్పుడు పీజీస్ ఉంటాయి కదా అండి అవి పొట్టలకాయ మీద పట్టల పొయి్యి మీదా కట్టెలపై మీద చేసి పెడ చెప్తున్నారంట
అ ఓ
అంటే రీసెంట్ గానే అంటే ఈ రోజే అండి ఇంస్టాగ్రామ్ రీల్స్ అట్లా స్క్రోల్ చేస్తూ ఉన్నాను అరిల్ కనపడేంది నాక అంటే ఎంత దాకా వచ్చేసిందా ఇప్పుడే అనిపిస్తుంది ఆ అ
జరుగుతా ఉంటాయి వాళ్ళు నిలి చనిపిస్తే మంచిదని నేను అనుకుంటాను
సేమ్ అండి మా ఫ్రెండ్ చెప్పారంండి అదే ఇరాన్ కి ఇజ్రాయిల్ కి ఆ ఎందుకు జరుగు తాంది అనేసి ఇరాన్ వాళ్ళలో ఆ ఇరాన్ వాళ్ళలో ఒక కమ్యూనిటీ అనేది ఇజ్రాయల్ కి ఇజ్రాయల్ కి అ ఇజ్రాయల్ క యు ఎస్ ఎ కో పడింది
ఆ
ఆ సుప్రీం లాగా అని ఏమన్నారు
ఉ సుప్రీం లీడరా
ఆ సుప్రీం లీగర్ అట్లా వెళ్ళి పోయి వాళ్ళు అట్లా చంపేస్ చంపేయడం వల్ల వీళ్ళు ఇరాన్ వ వాళ్ళు ఎందుకు చంపారనేసి అంటే వాళ్ళ పెద్ద ఏమంటారు దాన్ని
లీడర్ కదా మత పెద్ద ఆ
అట్లా ఎందుకు చంపేశారు అనేసి వాళ్ళు వీళ్ళు అట్లా కొట్లాడుకుంటా ఉన్నారు అనమాట
ఆ లేండి వాళ్ళు కూడా చంపిండ కూడుదు
అవును ఉ మళ్ళీ అట్లా కాకుండా ఇరాన్ లో ముందు నుంచే అవి పవర్ఫుల్ వెపన్స్ అవి వీళ్ళకి తెలియకోకుండా వా అంటే వా ఆ దేశ పక్కపక్కన ఉన్న దేశాలు ఉంటాయి కదా ఈ ఇజ్రాయిల్ అవి వాటిని నాష్ట చేయడం కోసం అంటే ముందు నుంచే ఆ వెపన్స్ తయారు చేస్తూ ఉన్నరు అనమాట
ఆహో
అది వీళ్ళకి తెలిసి ఆ ఆ సుప్రీం లీడర్ ని వీళ్ళ ఇరాన్ ఇరాన్ సుప్రీం లీడర్ వాళ్ళ కంట్రీకి సుప్రీం లీడర్ అయింటారు కదా
ఆ
అట్లా వాళ్ళని చంపేసి అట్లా వార్ జరుగుతంది అన్నమాట
ఆహో అవునా ఇది ఇండియాకిి సోకో ఉండి ఉంటే బాగుంటుందండి
అ అవును హు ఆల్రెడీ ముందే జరిగింది చే
ఆ మనకి పాకిస్తాన్నికి అప్పుడు కూడా చానా బాధా తెలుసుకొని మరి చంపడం
అదే కదా హిందూసా ముస్లిమ్సా అంటే ఇప్పటికి కూడా మత భేదం ఉంటుంది
చానా ఇంత ముందుకు వచ్చినా కూడా ఎక్కడో వెనకబడిపోయినాం
అవును ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉంది క్యాస్ట్ ఫీలింగ్స్ క్యాస్ట్ ఫీలింగ్స్
ఆ
ఎప్పుడు ఎప్పు ఏప్పుడు పోతుందో అసలు అయినా క్యాస్ట్ ఫీలింగ్స్ పట్టించుకొని ఏం చేశారుండి అందరు మనుషులే కదా
అది తెలుసుకు తెలుసుకోవడానికి వీళ్ళకి టైం పడతది కానీ ఎంత టైం పడతదో ఏమో
ఆ
కొందరంతే మారరు
ఉ అది కూడా నిజమే
కేవండి ఏం లేదా కాలేజ్ లో ఏం వర్క్ ఇవ్వలేదు దాయి రాచ్చు
ఉందండి టుమారో ఎగ్జామ్ ఉంది మనకి చదువుకోవాలి
అవునా
మీకు అండి
మాకు ఇచ్చారు అబ్జర్వేషన్స్ రికార్డ్స్ మాకు అట్లా చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి అ ప్రిపేర్ కావాలి కానీ మనం మాత్రం చెయ్యము కదా
ఉ అవును
కనీ రికార్డ్ల అబ్ రిజర్వేషన్ చాలా బరువు అయిపోతుందండి రాయడానికి
అవునండి కాలేజ్ లో రాసి మళ్ళీ పీజీలో రాసి ఇంకా ఏడ టైం దొరుకుతుంది అండి చదువుకోవడానికి వాళ్ళేమో ఏం చెప్పారంటే మీకు టైం లేదు అసలు చదువుకోండి ఏం చేస్తున్నారు అసలు అంత మనకేమో రాసిక సరిపోతుంది
ఆ అవునవును
ఆ ఇంకా చదివే ఎప్పుడు పెట్టేదాన్ని
ఆ ఇంకేమండి సరేలేండి చదువుకోండి నా
సరే అండి ఓకే అండి బాయ్ అండి బాయ్ గుడ్ నైట్